హలో, హలో.
ఆ హలో చెప్పండి.
హలో
ఆ ఎలా ఉన్నారు
బాగున్నామండీ, మీరు ఎలా ఉన్నారు.
నేనూ బా నే ఉన్నా. ఏం చేస్తు తున్నారూ
ఏం చేయట్లేదండి ఇప్పుడే బోన్ చేసి కూర్చున్నాం. మీరు బోన్ చేసారా.
ఆ
మీరు బోన్ చేసారా
ఆ చేశానండి. మీర్ జేస్ తరా
ఇవాళా మా మరిదీ వాళ్ళ బాబు బర్డే. మా మరిది ర్ది వాళ్ళ బాబు బర్త్డే అండి ఇవాళా బర్డే చేస్తున్నారూ చుట్టూ అక్కడకే చుట్టూ అక్కడే
వెళ్తున్నారా మీరు మరి
మేము వెళ్ళట్లేదండి.
మీ ఊర్లోనేనా వేరే ఊరా
వాళ్ళు గుంటూరు సైడ్ ఉంటారండి
ఆహా
మ్మ్ వాళ్ళు గూడా ఏం చేయ ట్లేదు నార్మల్గా. ఇంటి వరకు చేసుకుంటున్నారు. ఇంటి వరకు
ఆ
ఏంటండి ఇంకా సంగతులు వాళ్ళ బాబు బర్త్డే అయితే వాళ్ళే మార్చ్.
టాక్సీ
ఇంకేంటండి సంగతులు
ఏం చేత్తున్నారు పిల్లలు బావున్నారా
మా పిల్లలు కొంటున్నారు
పడుకున్నారా బోన్ చేశారా మరి
ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళారండి ఇంకో అబ్బాయి పడుకున్నాడు
స్కూల్ గె వెళ్ళాడా
ఫోన్ లెండి పర్వాలేదా బాగా ఎడు ఎడవట్లేదు గదండి స్కూల్ గెళ్ళటప్పుడు బాగా వెల్
ఏడుస్తానే ఉన్నాడండి
ఉ పిల్లలు ఏడుస్తనే ఉంటారు మా పాప గూడా అలానే మారం చేస్తుందండి పొద్దాక ఇంకా వెళ్ల అని చేస్తూ ఉంటుంది
మీ పాప హాయ్ గ ఎల్తాది లోనే కూర్చొని ఆడుకునిద్దండి బజార్ వెళ్తాడు పెద్ద
ఊ మగ పిల్లలు కదండి ఇంట్లో ఉండరు ఉ మగ పెరకండి ఆడపిల్లలేంటి ఇంట్లో కూర్చుంటారు అదిది పెద్దలతో ఆడుకుంటారు లేకపోతే పిల్లలు ఉంటే బయటికి వెళ్ళి ఆడతారు మా పాప ఉన్నప్పుడు ఉండిద్ది
డోర్ తీయడమే ఆలస్యం స ఎక్కడున్నా ఆయన్ ఆ సౌండ్ వినబడితే చాలు ఎక్కడున్నా ఆడగొచ్చి నిలబడతాడు బయటికి. ఊ
అంతేనండి పిల్లలు
మా అబ్బాయి ఇప్పుడు నడుస్తున్నాడండి అసలాగట్లా పరిగెత్తు తున్నాడు
ఆ మాట వినరండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు కదా వద్దులే టాబ్లెట్ ఏడుస్తా ఉం నడుస్తుంటారు
హ్మ్ మా పెద్ద అబ్బాయి అలుగుతాడు మొహం ఒకలాగ పెడతాడు ఉసూరునేలా కొంచెం తిడితే ఏడుస్తాడు
హ్మ్ ఇంకేంటండి సంగతులు ఏమున్నాయండి చెప్పాలండి మీరే బావున్నారా అందరూ
ఆ
హ్మ్ అ
మీ ఆడ బిడ్డ వచ్చిందండి మొన్న పండగక్
ఆ వ వచ్చారండి మా ఆడబిడ్డ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ పాప బాబు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారు అందరూ వచ్చారు బిర్యానీ వండాను
అవును
బిర్యానీ వండాను హాయిగా తిన్నారు బిర్యానీ తిన్నారు కాసేపు కూచున్నారు అది ఇది మాటలు చెప్పుకున్నాం కాసేపు బిర్యానీ చాలా బాగా కుదిరిందండి ఆ రోజు
ఆ చెప్పారు కదండి బిర్యానీ బాగుందని బాగా వండుతారు మీరు
హ్మ్ బాగా చేస్తారండి బిర్యానీ
ఆ చికెన్ ఫ్రై బాగా వచ్చిందండి
ఆ బాగొచ్చిందండి చికెన్ ఫ్రై చికెన్ అంటే కూలింగ్ పోయేదాకా వాటర్ పెట్టాను వాటర్లోంచి తీసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ధనియాల పౌడర్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచం
గరం మసాల ఎయలేదండి
అలా వేయలేదండి అది గరం మసాలా వేసినా గ్యాస్ ఫామ్ అయిద్ది కదా అందుకని వేయలేదు.
హ్మ్
ఆ బాగా మ్యాగినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసానండి అలా ఓకే
ఉమ్
ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేశాను
బాగోచ్చిందండి
ఆ బాగానే వచ్చిందండి
మ్ ఇంకేంటండి సంగతులు చెప్పాలి
కుదిరిందండి బాగుంది అన్నారు మీ అన్నయ్య గారు మీ అన్నయ్య గారు బాగుంది అన్నారు
ఉమ్
తిన్నారు బానే మా పాప కూడా తిందండి చికిను బాగుందని
మ్
మీరు ఎలా చేస్తారండి
మేము అలానే చేస్తాం
మీరు ఎలా చేస్తారండి చికెను
పెరుగు వేశారండి దాంట్లో
ఆ పెరుగు వేయలేదండి
మ్
పెరుగు వేస్తే గ్రేవీ వచ్చిద్దేమోనని పెరుగువేయలేదండి
ఆ
గ్రేవీలా అయిపోతుంది కదా మళ్ళీ టేస్ట్
మ్ లెగ్ పీస్ కొంచం ఇదైపోద్ది
కుండా చేశాను అదే మ్ పెరుగు వేయకుండా చేసేసానండి అలాగే కొంచెం డీప్ ఫ్రై చేసి తీసేసాను లైట్ గా
ఏ ఎరుపు రంగు వచ్చేవరకు
గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటగ్గర తీసేసేస్తానండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత
మీ చెట్లకి కాయలు బాగా కాస్తున్నాయండి
మా చెట్లకి మామిడికాయలు వచ్చినాయండి మామిడికాయలు కాస్తున్నాయి కానీ
పచ్చడి మామిడి కాయాలేనా అండి
పచ్చడి మామిడికాయలు కూడా పెట్టుకోవచ్చండి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు బానే ఉంటుంది ఒక మామిడికాయలు ఏమో తినే మామిడికాయలు కొబ్బరి మామిడి మామిడికాయలు. ఒకటెమో రసాలు ఈ రసాలు అనేవి పచ్చడి పెట్టుకోవచ్చండి బాగుండిద్ది ప చ్చడికి
మ్
చాలా రుచిగా ఉంటి
అవునా ఒకసారైనా పట్టారండి మీరు
లేదండి నేను పెట్టలేదు మా ఆ మరదలు పెట్టిందంట ఫస్ట్ టైమ్ మా మరదలకి ఇచ్చాను మా మరద మొదలు పెట్టిందంట బాగానే ఉందని చెప్పి అన్నారు. నేనైతే టేస్ట్ చేయలేదండి బానే ఉందంట. ఇంకోసారి చేద్దామంటే కాయలు ఈసారి ఏమ బాగలేదండి.
అనా మందు కొట్టండి ఏమైనా ఉ
ఈసారి పెడదామంటే చెట్టుకి కాయలు సరిగ్గా లేవు.
ఆహో అవునా మీ ఇంటికాడాయ వరకు బాగోలేతున్నారు బాగుందండి ఇప్పుడు.
ఆ పర్వాలేదండి
బట్టలు పెట్టారండి పండకి.
బాగున్నారా అండి అందరు ఇంకేంటండి సంగతులు మీరు పెడతారా అండి పచ్చడి
ఆ మేం పచ్చడి అంటే నాకు అంత తెలీదండి. అమ్మ ద్వారా మీ ద్వారా తీసుకొని పెట్టను
అ చెప్పండి ఏ పచ్చళ్ళు తెలుసండి మీకు కొంచెం క్లారిటీగా చెప్పండి.
ఆ
ఏ ఏ పచ్చళ్ళ పెడతారండి మీరు
మేమా ఆవకా పెడ చ్చది టమాటా పచ్చది
హ
ఆ రెండి రండి
ఆ రెండు పచ్చళ్ళు పెడతారా అ టమాటా పచ్చడి పెట్టొచ్చు కదండి టమాటా పచ్చడి కొంచెం టమాటాలు కొంచెం ఇదైంది కదండి రేటు
ఆ పెటన్నా ఈయన వచ్చే నెల పదిహేనో తారీఖు లాక్డౌన్ అంటున్నారు అ చేస్త
చాల పది
ఆ లాక్డౌన్ చేతారంట అటు అర్థాన్ని యుద్ధాలు చెప్పుకుంటే.
హో వా మనకి లాక్డౌన్ పెడితే ఏం ఉపయోగం అండి.
ఉ
లాక్డౌన్ పెడితే మనకి లాక్డౌన్ పెడితే వాళ్ళకేం ఉపయోగం
పెరుగుతాయంట పెట్రోల్ కి గ్యాస్
ఉ
ఆ సరుకులువి ఇవన్నీ రేట్లు పెరుగుతాయన్న యుద్ధం అ అటు అట్టానే జరుగుతుంటే అ ఏం అంతగా జరి అయిపోతే యుద్ధం జరగడం అయిపోతే
సరేనండి సరే బా మంచి దండి ఉంటాను
బాయ్